నమస్కారం అండి బాగున్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చెయలేదండి అలా ఉన్నాము
అవునా మనం ఈరోజు మనం మన చిన్నప్పుడు జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందామా అండి
ఆ ఖచ్చితంగా అండి
ఆ మీరు చిన్నప్పుడు అంటే ఎలాంటి పనులు చేసేవారు బాగా అల్లరి చేసేవారు అల్ల
ఏమో అండి తెలీదు కానీ నేను అల్లరి తక్కువే చేసేదాన్ని అండి
అవునా మీరు కొంచెం ఆ సెల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి వాయిస్ లో వస్తుంది
అవ్ ఇప్పుడు ఓకేనా అండి
ఓకే అండి మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేేసి సేవాళ్ళ అండి అంటే మీకు ఊహ వచ్చిన తర్వాత అయినా తెలుస్తుంది కదా అండి
అంటే మరీ ఎక్కువ అలర్ట్ చేసే వాళ్ళం కాదండి సైలెంట్ గానే ఎక్కువ ఉండే వాళ్ళం మండి కానీ ఆ బాగానే ఉండే వాళ్ళమండి అల్లరైతే తే ఉండేది ఎక్కడైనా అల్లరి మామూలే కదండి
ఆ చిన్నప్పుడు మీరి అంతే కదండి మరి చిన్నప్పుడు ఎలాంటి ఆట టలు ఆడుకునే వాళ్ళండి మీరు
ఆ చిన్నప్పుడు మేము ఎక్కువగా ఊరు ఊర్లో ఉండే వాళ్ళం అండి ఊర్లో బాగా ఆడుకుండే వాళ్ళం అండి ఆ క్రికెట్ ట్ ఆడుకుండే వాళ్ళం కర్ర బిల్లా అట్లా చాలా ఆడుకుండే వాళ్ళమండి అందరూ ఫ్యామిలీ అంతా ఆడుకుండే వాళ్ళం అండి
ఆ అండ్ అంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ బాగున్నారా అండి పిల్లలు చాలా మంది ఉన్నారా
ఆ మాకు కజిన్స్ ఎక్కువ మంది ఉన్నరండి మాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళే ఫ్యా మిలీ అయినా వాళ్ళే అండి
అవునా అండి మేము కూడా అంతేనండి చిన్నప్పు నప్పుడు గోలీలు ఆడేవాళ్ళం చిల్లా కట్టి తొక్కుడు బిల్లా ఆ బారా కట్ట ఆ కట్టా ఆట ఇవి గ్రీటింగ్ లాట ఇలా కోతి కొమ్మచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆట
అంటే మీరు ఎవరితో ఆడేవాళ్ళండి ఫ్రెండ్సా లేదా ఫ్యామిలీ
ఆ అంటే చిన్నప్పుడు ఫ్రెండ్సేనండి అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోనే ఆడుకునే వాళ్ళం అండి అది కాక చిన్నప్పుడు మా చుట్టుపక్కల అమ్మాయిలు తక్కువ ఉండే వాళ్ళు అబ్బాయిలు ఎక్కువ ఉండే వాళ్ళు అబ్బాయిల్ తో ఎక్కువ ఆడుకునేదాన్ని ఆ తర్వాత ఇంకా ఆదివారం వచ్చింది అంటే చాలు ఇంట్లోకి ఇంకా వెతుక్కోవాలి నేను ఎక్కడున్నానా అన్నట్టు వెతుక్కొని వెతుక్కొని వచ్చే వాళ్ళు అమ్మ ఇంకా మా అమ్మ చూసిందంటే మాత్రము ఇంకా ఇంటికి రాలేదని తెలిస్తే మాత్రము కట్ కట్టి తీసుకొని వచ్చేదండి ఇక్కడ ఉంది ఇంకా రాలేదు కనీసం అన్నం తినడానికి కూడా వెళ్ళెవాళ్ళం కాదు అలా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు మేము
అవునండి ఇప్పుడు ఆడుకోవాలంటే డబ్బులు పెట్ పెట్టి ఆడుకోవాల్సి వస్తుంది కానీ అప్పుడు మాత్రం చాలా బాగుండేది
అవునండి చిన్నప్పుడు అయితేగిన అబ్బాయిలతో ఆడుకుంటాంటే ఓ ఒకసారి మా అన్న చూసి అబ్బాయిలతో నువ్వు ఆడకూడదని ఇంటికి లాక్కొ
హలో అండి మీ వాయిస్ చాలా కట్ అవుతుంది
కానీ ఇప్పుడు అంటే ఏ అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకు కుండా అందరూ కలిసికట్టుగా ఆడుకునే వాళ్ళం అండి కానీ ఇప్పుడు అలా కాదు కదండి
అవునండి అసల్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కనపడిస్తె తెనే చాలా అయిపోయింది
హలో
హలో అండి
వాయిస్ బ్రేక్ అవుతుందాండి
అవునండి ఇద్దరివి బ్రేక్ అవుతున్నాయి
అవునా ఇప్పుడు వినిపిస్తోందా అండి
ఆ ఓకే అండి
ఆ చిన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా ఆడుకు కునే వాళ్ళము పగులే కాదు అండి రాత్రికి కూడా ఆడుకునే వాళ్ళం బయటికి వెళ్ళి ఒక్కొక్కసారి అయితే కోతికొమ్మచ్చి ఆడేటప్పుడు చెట్లెక్కి కిందబడిన సందర్భాలు కూడా చనా ఉన్నాయి
అవునండి ఊర్లో అయితే బాగా ఆడుకోవచ్చు నచ్చింది తినచ్చు అయినా అప్పుడు కొంచెం పెట్టినాకని ఎక్కువైపోయేది అంత బాగా ఉండేది ఆ ఫుడ్ కూడా
అవునండి మా ఇంటి దగ్గరకి ప్లేస్ చానా ఉంది బాగా అందరూ ఒకచోట చేరి అందరు ఆడుకునే వాళ్ళు తర్వాత ఏమంటే అమ్మ వాళ్ళు పొలాలకి వెళ్ళిపోయ్యె వాళ్ళు అమ్మెళ్ళు వచ్చేదలికే బాగా అంటే మట్టిలో ఆడుకునే వాళ్ళం కదాండి మట్టిలో ఆడుకున్నప్పుడు బట్ బట్టలన్ని గలీజ్ చేసుకునే వాళ్ళము అయినా కూడా అమ్మోళ్ళు ఎందుకు అంత గలీజ్ చేసుకునె వాళ్ళని కొట్టే వాళ్ళు చెప్పిన మాట వినే ఆడుకు ఇంతసేపు అయినా ఆడుకుండేదేనా అని కొట్టేవాళ్ళు పగులే కాదు రాత్రుళ్లు కూడా ఆడుకునేకీ వెళ్ళే వాళ్ళము
అవునండి మేము కూడా బాగా ఆడుకునే వాళ్ళం అండి కానీ ఆ చెట్లల్లో ఆ చెట్లలో ఆకులు పెంచి ఆ ఆహారం అనుకోవడం ఏ చిన్న చిన్న పొడిగిల్లో ఆడుకోవడం చాలా బాగుండేదండి
అవునండి అంటే ఆ ప్పుడు చిన్న చిన్న బొమ్మల్ని తెచ్చుకునేది అవును అవునండి కరెక్టే అండి ఆ చిన్నప్పుడు ఆ రోజులే వేరండి అసలు అవి తిరిగి రాని రోజులు ఆ ఆనందమే వేరు
మేము ఒకే బండ్లో ఒక నలుగురు ఆ ఐదు మంది ఎల్లి ఆ తిరిగే వాళ్ళము చాలా బాగుండేదండి
అవునండి అంటే అప్పుడు ఎద్దుల బండ్లు ఉండేటివి ఇలాంటి బండ్లు ఉండేటివి కాదు ఎద్దుల బండ్లు ఉండేటివి ఎద్దుల బండ్లు పోతూ ఉంటే అంత చూసుకుంటూ ఎంత ఆనందం ందంగా ఉండేదండి ఇప్పుడు ఎంతసేపు ఉన్న పిల్లలు ఇంట్లోనే ఉంటారు బయటికి వెళ్లరు ఎంతసేపు ఉన్నా టీవీ చూడ్డము సెల్లు చూడ్డమే సరిపోతంది పిల్లలకి
అయినా ఇప్పుడు ఆడుకోవడానికి కూడా వాళ్ళకు కూడా ఎవరు లేరు కదండి
అవునండి ఎంతసేపున పిల్లలు మొబైల్స్ చూస్తూనే ఉన్నారు ఆ ఇట్లా ఈ సైట్ వస్తాంది చిన్న పిల్లల కే పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు పిల్లలు రే ఇంటికి రాండ్ర అనీ బంగపోయే రోజులు పోయి ఇప్పుడు బయటి కి పోయి ఆడుకొండి రా అని రోజులు యండి
అవునండి మీరు చెప్పింది నిజమే
ఆ అప్పుడు ఎంతసేపు నైట్ రాత్రి అయినా కూడా బయ బయటే బయట ఆడుకునే వాళ్ళం రాత్రికి కూడా ఇంటికి వచ్చి పడుకుందాం అనే ధ్యాస ఉండేది
అవునండి రాత్రి కూడా ఇంకా మేము మేడెక్కి బాగా అప్పుడు అందరితో కుటుంబంతో పండుకున్నప్పుడు చాలా సంతోషంగా అందరు కొంతమంది కొట్లాడుకుంటూ కొంతమంది మాట్లాడుతూ కొంతమంది పను కుంటూ చాలా బాగుండేదండి
అవునండి అంటే ఇంకొకసారి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి ఎంటికిిన అందరు బంధువులంతా ఒక చోట చేరి మ కబుర్లు చెప్పుకుంటూ పిండి వంటలు చేసుకుంటూ ఆ రాత్రవ్వగానే అందరూ ఆ మేడ పైకెక్కి అందరు ఒకేచోట పడుకోని ముచ్ చెట్లు పెట్టుకుంటూ ఆడుకుంటూ ఎంత ఆనందమండి అసలు ఆ రోజులు
అవునండి ఇప్పుడ్ అప్పుడు అందరూ కలిసి ఒకే చోట తినేవ్ వాళ్ళమండి కానీ ఇప్పుడు ఎప్పుడు ఎవరు తింటున్నారో కూడా అర్థం కావట్లేదు
అవునవును ఇప్పుడు అసలు అంటే ఇప్పుడు హోమ్ ఫుడ్స్ తక్కువైపోయి బైటి ఫుడ్ ఎక్కువ్ తినడం జరుగుతొంది కదా అండి
అవునండి అసలు ఎవరికి అంత ఓపిక కూడా లేకపోతుంద్ ఇప్పుడెవైనా చెయ్యాలి అంటే కానీ అప్పట్లో మాత్రం లడ్డూలంటూ కర్జికయలంటూ నిప్పట్లంటూ అయ్యో ఆ వొలీగలు ఇలా ఎన్నో
అత్తరసాలు రవ్వలడ్లు
మీకు ఇవన్నీ చాలా ఇష్టమనుకుంటా అండి
అవునండి అంటే హోమ్ ఫుడ్స్ అంటే కొంచెం ఇష్టమండి అవన్నీ ఇంట్లో అమ్మ వాళ్ళు చేసి పెట్టి తోటకెళ్ళే వాళ్ళండి అంటే చిన్నప్ ఇప్పుడు అబ్ అంటే అంగడి అంగడికెళ్ళి తీసుకునేద్ తక్కువ గాని ఇంట్లో అన్ని చేసి పెట్టింటారు కాబట్టి ఇంట్లోటివి ఎక్కువ తినే వాళ్ళం
అవునండి ఇంకా మా ఊర్లో గోలీ సోడా దొరుక్ తుందంటే అది చాలా చాలా బాగుంటది
అవునండి గోలీ సోడ బాగ్ గుర్తు చేసారు గోలీ సోడ బాగుంటది అంటే అప్పుడుర్లేకి అప్పుడుర్లేకి ఐస్ క్రీమ్లొచ్చేవి పుల్లఐస్లు
పాత సామాన్లేస్తే పుల్లైస్లు ఇచ్చేవారు ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ కొనల్ లంటే యాభై అరవై రూపాయలు పెట్
అవునండి అప్పుడు అన్ని అంటే ఏమన్నా గానీ డబ్బాలు పాత ఏంటివన్నా ఉంటే గిన పడేసింటర్ గదా అవ్వి మనం తీసుకొన్ వాళ్ళకిచ్చామంటే వాళ్ళు ఐస్ ఇచ్చే వాళ్ళు ఇప్పుడు అట్లాంటి రోజులు మళ్ళీ ఎప్పుడొస్
అసలు అలాంటి వాళ్ళు ఉన్నారో లేదోక్ కూడా లే చెప్పలేమండి ఐస్ క్రీమ్ అలా ఇచ్చే వాళ్ళిప్పుడు
ఇప్పుడసలు ఊర్లేకి పుల్లైస్లే రావట్లేదండి
అవునండి ఆహ్ ఊర్లోకి ఇంకా మేము చిన్నప్పుడు స్కూల్కేళ్ళేటప్పుడు బారా మసాలా అని బండ్లు దొబ్ బ్బుకుంటచ్చే వాళ్ళండి అసలు వాళ్ళు ఒక్కరిద్దరు కూడా కనపడెయట్లేద్ ఇప్పుడు
అవును
ఆ కుల్ఫీలంటూ చాలా బాగ్ తిరిగే వాళ్ళండి ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళలా బా తిరిగే వాళ్ళు
ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కనుమరుగయిపోయినారు ఆ ఫుడ్డు కనుమరుగయిపోయింది ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ వచ్చేసప్పటికి ఇట్లాంటి ఫుడ్స్ అన్ని ఆ కరుమ్ కనుమరుగయి
అవునండి అయినా ఏ మాటకామాట చెప్కోవాలి ఆఫ్ ఫుడ్డు మాత్రం చాలా బాగుండేదండి
అవునండ్
అప్పుడు ఈతకి కూడా బ్ బాఎళ్ళే వాళ్ళము ఇలా స్విమ్మింగ్ పూల్ లని ఒకే చోటక్ కట్టేయకుండా బాగా ఇదే వాళ్ళము
మా ఊళ్లో ఇది వళ్లరు అందు అంటే ఆ చుట్టుపక్కలందరు కలిసి స్విమ్మింగ్కి ఎళ్ళేవాళ్ళం మీక్ ఈత్ తోచ్చంటే
ఆ వచ్చండి
అవునా అండి పచ్చ బాగా నేర్చుకున్నారండి ఈత నాకు కూడా వచ్చండి
ఆ అండి ఈత చాలా ముఖ్యమ అండి బాగా నేర్చుకోవాలి
అవునండి ఇప్పుడు అన్ని స్విమ్మింగ్ పూల్స్ వచ్చాయండి కానీ అప్పటి రోజుల్లో అయితే బావుల్లో నీళ్లు ఉండేవి ఇప్పుడు బోర్లు వచ్చాయి కాబట్టి స్విమ్మింగ్ పూల్ కి వెళ్లాాల్సి వస్తంది అప్పుడు వంద
అవునండి అప్పుడు అందరూ అందరూ అక్కడ నుంచి దుంకే వాళ్ళు బాగా ఆడుకునే వాళ్ళం నీళ్ళల్లో అందరూ వచ్చే వాళ్ళు దాని తర్వాత ఆకలి మాత్రం చాలా ఎక్కువేసేదం
స్విమ్మింగ్ చేసి వస్తే మాత్రం ఆకలి ఎక్కువేస్తది ఆ అప్పటి రోజులు ఇప్పుడు ఎప్పుడోస్తాయండి
అంటే మీకు స్విమ్మింగ్ పూల్ ఇష్టమా ఇలా బాయిలో ఇదడం ఇస్తమాండి
స్విమ్మింగ్ ఫూల్లో అంటే కొన్ని వాటరే ఉంటాయి ఈ స్విమంగ్ ఫూల్లో కానీ అదే హైట్ ఎక్కువ ఉండదు కానీ బావుల్లో మాత్రం పై నుంచి దుంకితే లోపలికెళ్ళి మళ్లీ బయటికోస్తాము ఆ నీళ్లలోనే ఏదో ఆడతారండి ఏదో పి పిల్లి మెకో ఏదో సంథింగ్ ఏదో ఆ గేమ్ ఆడుతారండి దాంట్లో ఆ మంచుకోవడం ఒకరికొకరు లో ముంచుకోవడము మేక ఈత రాని వాళ్ళయితే మునక్కట్లు కట్టుకొని ఈదడము
అవునండి ఇంకా బాల్లు బాల్ బాల్ తో కూడా ఆడుకుంటారండి నీళ్ళల్లో
అ బల్స్తో కూడా బాల్ తీసుకొని విసురుకుంటూ ఆ బాల్ని ఎవరైతే ఫస్ట్ తీసుకుంటే వాళ్ళు విన్న్ అన్నట్టు
ఆ ఆ బావిలో చెట్లు కప్పలు చిన్న చిన్న చేపలు బలే ఉండేవండి
చేపలు ఆరోజులే వేరండి అవి
అవునండి ఇప్పుడు వెళ్ళాలనుకున్న అక్కడ నీళ్లు కూడా లేవండి
అవునండి ఇప్పుడు అందరుూ బోర్లు పెట్టేసి డ్రిప్ పెట్టేశారు కాబట్టి బవుల్లో నీళ్ళు లేవు మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదములండి
మీకూడా అండి ధన్యవాదములు